ఆ అక్క
ఆ
హలో అక్క
తిన్నావ
హలో
ఆ చెప్పు రా తిన్నావ నువ్వు
తిన్నాం ఇప్పుడే
ఉండాలి
మాది పాలకూర పప్పు
మార్నింగ్ కూడా అదేనా
లేదు మార్నింగ్ అది కాద్ మార్నింగ్ ఆ ఒక్కటే పూట
రైస్ కుక్కరా గ్యాస్ రా తపతాను
చపాతి వారానికి రెండు సార్లు అయి కోట రెండు సార్లు అవిప్పు మూడుసా మూ మూడు సార్లు ఆ
ఒక కేజీ ప్యాకెట్ తెచ్చుకుండ్రా రా
ఆ ఒక్కోసారి విడియా కూడా తీత్తం
బడికి మంచిగుండదురా విడియో అన్ని పురుగులుంటాయి.
మ్ ఎప్పుడో ఒకసారి ఇస్తాం పాయ మాట్ల మాట్లనే తెత్తం ఎక్కువ ప్యాకెటే తెత్తం కేజీ మార్ట్ ఉంటది ఇక్కడ దగ్గర.
ఉప్మా ఇట్లా చేసుకోరా
చేసుకుంటాం మహమ్ ట ఉప్మా తినడు ఒకడు
మరి వానికెట్ల తినుకుంటే
వానికి ఏదన్నా వా ఉప్మా వేసుకున్నప్పుడు వాడు బయట తింటాడు
ఎవ ఎవరు డబ్బులు ఎవరు డబ్బులు పెట్ టు వాళ్లేనా తినుడు బయట టిఫిను
పైస ఆడే రూమ్లా యావన్ రూమ్ లో నే
రూమ్ లో వండుకోనీరు
రూమ్ల ఓన్లీ రూమ్ ల రూమ్ పైసల్ రూమ్ల తింటేనే.
కాదు ఇప్పుడు ఈ వండుకొనుడు ఇటు కట్టాలే రూమ్ రెంటులు కట్ కట్టాలా మల్లా అటు బయట తినాల్నారా మల్ నార్మల్ గా అందరుూ, అందరుూ ఒక్కొక్క ఐదు వేలు ఐదు వేలు ఏస్ క్కొచుకుంటారా రా నెలకు
మ్ ఐదు వేలె అంటే
పైన అయితయి కదా ఇప్పుడు ఈ బయట ఖర్చులకు గిట్ల
మ్ అంతే మా బయట ఎక్కువ తినం అక్క మేము టిఫిన్ టిఫినే తింటాం మే అప్పుడప్పుడు
అ
ఎక్కువ ఏం తినం బయట బిర్యానీలు గిట్ల అవి ఇవి ఎక్కువ తినం వారానికి ఒకసారె తింటాం
వారానికి ఒక్కసార?
ఒక్కటే సారి.
వారానికి ఒక్కసారి ఏందిరా ఏ తక్కువ రేట్ ఉంటద రా అది అక్కడ ఎక్కువ ఉంటది ఇక్కడనైతె హండ్రెడ్ రూపీస్ కి వత్తది అక్కడ వత్తదా?
ఇక్కడ ఎనభై రూపాయల్ సింగల్
ఎనబై ఏ నా తక్కువ అయితే చానా చీపే
మస్తుంటది ఈడ బిర్యానీ
ఎక్కర్ర
దట్ కే ఫర్
ఆహా నాకొకసారి రైల్వే స్టేషన్ దగ్గర తెచ్చిండు అన్న బిర్యానీ ఆల్ఫా హోటల్ లోది మేము అటు ఆ బావతో న పోతాండ అసలు మొత్తం గీస్ మీద ఉన్నది
అ
వాడు అదే మజ్గా ఉంటది అట అక్కడ అదే దొరుకుతా అని అది తెచ్చ ఏ ఫ్యామలీ పా ఫ్యామిలీ ప్యాక్ పెతే తిన్ననిర సింగిల్ సింగిల్ తెచ్చి నా సింగిల్ కూడా తి లేకపోైనా
అదే మేము ముగ్గురం సిద్ధాన నేను నే అన్న వచ్చినప్పుడు కూడా అల్లా తిన్నం పెద్ద ఉంటది అల్లా ఏంటే అది ఏం మంచిలేదు
సలు వా తింగ్ వచ్చి రామ పా అతే అది మన దానిలోకి ఇచ్చిన సూపు అయితే మొత్తం శనగల కూరయగా పర్లీలుది
ఇక్కడ ఉండ ఓకే సార్లా చిన్న షాపే కానీ దానికి ఎట్లా అంటే ఎంత ఫేమస్ అంటే ఇ అంత ఫేమస్ మొత్తం ొ తము లైన్ ఉంటది ఎప్పుడు చూసినాడ
ఆ
పార్సెల్ తీసుకుేట వాళ్ళు ఎక్కువండ్రు పెద్ద లైన్ ఉంటుంది ఫేమస్ ఇక సవేరాని అన్న కూడా ఒకసారి విన్నాంట ఒకసారి వచ్చినప్పుడు
వాడే ఇక అక్కడ తెచ్చిండరా మంచి పట్కరారా అని బావనే కూడా రెను టాపులు
ఆ అన్నా సిద్ధ అన్నానా అదేపోతే మా అన్నా
నాన్నే అదేం పోతా అంటే కొన్ని ఇట్లా టిఫిన్ తీసుకోలేదు అయితే ఫోన్ చేసి తింటాంమాని అంటే ఏడ మంచి ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడైనా వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చేదాడు
అప్పుడు మంచిగానే ఉంటుండే అప్పుడు మంచిగానే ఉంటుండ అంట మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఇప్పులు ఇప్పుడు గగాలిగా ఉంటాంది
ఏప్పుడు కూడాప్పుడు రణ కిందనేరా మంచి లేదు అది
హ
చంగా మళ్ళా నేను ఎక్కడ ఇటు ఉంటే దూరం నర్సం బై రుచిన ఏదో ఉంట తుని సందలా కలబయిల్ నుూడు సాల
స
ఆ అ అలా నచ్చకు్ర నాకు ఎక్కడ నచ్చలే ఇప్పుడు వ బిర్యానీి కనన్తనా అక్కడ పైట్ చేయడం మొబైల్ అని వచ్చింది బాగుందిది ఇప్పుడు కాదా ఎప్పుడో అదే నువ్వు ఇప్పుడు చెప్పింది
ట్ర్రాయల్
ఆ అంటే మాసాల రంటే వతుంది నా ఫిఫ ఫి అంతలా
మసాలా స్పైసీ ఉంటా నచ్చదా
ఓహో మేము స్పైసే తింటాం మస్తు స్పైస్ ఎక్కువ ఉంటే తింటాం లేకపోతే మామూలు మామూలు రైస్ మామూలు రైస్ తిన్నట్టు అనిపిత కదా అక్క ఆ
మసాల ఉంటది ఏం తక్కువరా
ఇడ మస్తు ఉండదాకా ఈడ మస్తు ఉంటది అన్న కూడా ఒకసారి తిన్నాడంటా చెప్పండు మస్తు ఉంట మస్ ఫేమస్ ఇడ అది
ఇప్పుడున్నద అనుకో తిననిక కాకపోతే ఇ మంచి ఉరది ఇంట్లో మంచూరియ ఒకటి తరింట వెజ్ వెజ ఇంట్లో కూడా చేస వెజ్ మంచూర్ చే హోటల్స్ ఉన్నాప్పుడు అన్న చేస నూడిల్స్ ఫ్రైడ్ రైస్
దేనింతోనే చేస్తారు అక్క అది వెజ్ మంచూరియా
క్యాబేజ్ ఉన్ను క్యారెట రా తుర్మిీ క్యాబేజ్ ఎ క ఆారడుత్తూరు అదివల్ల వాటర్ వస్తే అయివండి తర్వాత మైదా పిండి కార్న్ఫ్లోర్ అదే ముఖ చెన్న పిండి కొంచెం బియ్యం లేండి ఉప్పు కారం మసాలా వే వాటిని ఇట్లా ముద్దలా వేసి ఫ్రై చేేసి సాసన వేసి అ ఒకసారి రెండు సార్లు చేసినాను నూడిల్స్ కూడా చేసిన ఒక రెండు మూడు సార్లు కానీ ఎందుకురా మనం ఏం చేసుకున్నా బయట ఫుడ్ అంతా టేస్ట్ రాదు కానీ ఇవే హెల్తీ మరి మన ఇంట్లో చేసుకునే
అవును టస్ట్ అయిగా బయట తింటే మంచిగా అనిపిస్తాది
ఇప్పుడు నేను బిర్యానీ అసలా అట్లా ఎక్కువయ్యా నార్మల్గా వేసుకుంటాారు మన ఇంట్లో కాబట్టి అట్లా మొత్తం ఇట్లా మసాలా మసాలా పిప్ప పిప్పి రాదు మంచిగా నార్మల్ రేంజ్ల బావాయి మంజంలో బావయితే
స్పైసీ మీ అన్న అన్న కూడా అంతే అన్న స్పైసీ లేకపోతే తిన బుద్ది కాదు
అయ్యో నేను అట్లుంటే నాకు వస్తాను నాకు అలా సగం అదే ఉంటది దారుణంగా ఉండే అన్నానికి తిన్న ఫీలింగే ఉండదు
మరీ అంత ఉండదా మరీ అంత ఉండదు కాని నార్మల్ గాయినా ఉండాలి
ఆ నార్మల్ అది ఇంత బాగా ఇతారు
స్పైసీ లేకపోతే తిననే తినసలు బిర్యానీ
నాకు అసలే నచ్చదు మాది ఏమైనా సింపుల్గా ఉండాలి
ఔసారి
ఇట్లా మన ఫుడ్ ఫుడ్ దగ్గరనే ఉండాలి ఇంట్ల అలా చేసుకున్నట్టే
బాగా వినిపించినప్పుడు ఇది అక్కడికి వచ్చేటప్పుడే అమ్ములది ఫస్ట్ బర్డే అప్పుడు మంచి ఉన్నది
ఆ ఆ ఆ మంచుకుంటారు మందారా మండిన
ట్టనే
ఫై పీస్ బిర్యానర
ఏద అంత గుర్తులేదు కానీ ఆ బొంగులు బొంగుల్తో డెకరేషన్ బొంగుల్ తోటి ఉంటాయి
ఆ ఆ అద ఇ రైట్ సైడ్ ఉంటది కదా పెద్దగా
ఆ ఆ పైనా పైన గాదు కిందనే ఆ పైనే అనుకుంటా గుర్తులేదు
పైన నేర కింది ఏముండదు అనుకుంటాం
మంచిగ ఉంది దాంట్లో
అప్పుడు మళ్ళా గుండె క్క తీసినప్పుడే మళ్ళా మేము బట్టల కోసం పోతే ఆ రోజులు తీస్ కమైనాది
హు
మస్తున్నాయ్
ఆ
మంచిగుంట ఫుడ్ ఆయ ఎందుకంటే అప్పుడప్పుడు మా అబ్బాయి పోతే వాళ్ళ ఫ్రెండ్ కొంచం తెలిసినోళ్ళు ఉంటారుగా జాడా ఇట్లా మంచి ఎంక్వైరీ ఎస్తాడు ఫుడ్ గురించి
ఆ
నా త పండుగే మంచిగానే తినిపిత్తాడు అంతే చిపు చీపు అట్లాంటరు కానీ మస్ ఖర్చు పెడతారు ఆ పాప పక్క పక్కకులాడతాయి మంచిగా తిండి దగ్గర అట్లేం ఉండవు వేరే ఏదన్నా అంటే అడ్జస్ట్ అట్లా చేతాడేమో కాని తిండి దగ్గర మంచిని అ
ఉ
తినే ఎడుతడు ఏమననయితే అన్ ఎప్పుడునాకలికైతే ఎప్పుడు అట్లుంచలేరు ఫస్ట్ బావే తీసుకపోతాడు నేనే వద్దన్న కూడా తీసుకోపోతాడు ఏ కర్జ త్తనవార బెండకాయలా దొండకాయలా
నేనేం కడ్ జీతలేనా మా ఫ్రెండ్ గాడు కట్ జేత్తాండు ఈ వాడు అది తెచ్చుకున్నాడు క్యారెట్ అ